హాయ్ అండి
హాయండి ఏం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి మీరేం చేస్తున్నారండి
మేం కూడా ఏం చేయలేదండి అలా ఊరికే మేడ మీద ఉన్నామ్
తినేసారా అండి
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
మేము తిన్నామండి
ఇంకేంటండి మరి రేపు టర్డే కదా ఏమైనా పూజల్ గట్టా చేస్తున్నారా
బస్
మీరు బయటున్నారా ఫుల్లు గాలేస్తుంది
అవునండి
అవునా ఉమ్ ఈ మధ్య ఏడు శనివారాలా వ్ర త్తమంటా మీక్ తెల్సా
ఆ అవునండి తెలుసండి అది మా ఇంటి దగ్గరేనండి ఇంటి దగ్గర అంటే ఇంటి దగ్గర కాదు గాని అదే ఆ అది ఏదో గుడి ఉందండి పేరు మరిచిపోయా నేను ఆ అక్కడ ఏడు వారాలు చేస్తే మంచిదంటండి వెంకటేశ్వర స్వామి గుడి
అక్కడదండి ఇంట్లోన్ చేసుకోన్ చేసుకుంటా చేసుకుంటున్నారు కూడా
అదే ఇంట్లో చేసుకుంటున్నారు కానీ అది ఆ మా ఇంట్కాంనుంచి ఒక గంట అనుకోండి దూరం ఆ ఆ గుడిలోనే మాక్సిమం చాలా మంది చేసుకుంటున్నారండి ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుందది
అవునా ఇప్పుడు అవునండి ఇప్పుడూ ఆ గుడి పేరు కాదు గాని ఆహా గుడి పేరు గుర్తొస్తే చెప్ టండి ఇప్పుడుబాగా ఫేమస్ అవుతుంది మొత్తం అందరు రు అబ్రాడ్ లో యూకేలో యుఎస్ యుఎస్ఏ లో ఉన్నోళ్ళందరు కూడా చేసుకుంటున్నారు
అవునండి చేస్తన్నారు చాలా మంచిదంటండి చేస్ అంటే అనుకున్నవి జరుగుతున్నయంట
అవునా పెళ్లవ్వలేని వాళ్ళు కూడా చేయొచ్చా
ఆ అవ్వ ఆ చేయొచ్చండి ఎవరైనా దానికి పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు మనం అనుకున్నది జరుగుతదంట
అంటే చేసాక కోరుకోవాలా లేకపోతే కోరుకున్నా కా నెర కోరుకున్నది నెరవేరాక పూజ్ చేయాలా
ఆహా కోరుకున్న నెరవేరక ముందే చేస్తారండి
ఓహో ఇవన్నీ చేసినప్పుడు కోరుకుంటే అది నెరవేర్తదా ఉమ్ ఓకే
ఊం
ఇంకేంటి మరి
ఇంకేం లేవండి అది మీరే చెప్పాలి ఉమ్ మీ వీకెండ్ ప్లాన్స్ ఏం లేవా అండి
వీకెండ్ ప్లాన్స్ అంటే ఏం లేవండి రేపు రేపు నేను బయటికెళ్తున్నా గుడికి
ఊమ్
చిల్కూర్ బాలాజీ ఉమ్ మీర్ మీక్కుడా గుడికెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అంటే రేప్ సా
ఉమ్ లేవండి
ఎందుకండి మీగురు అంతగా ఇది చూ
ఉమ్ అంటే అలా కాద్ కానీ అంటే ఇప్పుడు బయటికెళ్ళాలి కదాండి ఎండలు బాగున్నాయని
ఓహో ఓకే
ఉమ్ మంచిగ
ఆ ఓకే అండి ఏమ ఏముంటదండి ఎంజాయ్ గుడికే గదా భక్తితో ఎళ్ళాలండి
అంతేనండి
ఉమ్
కోరుకోండి
ఆ కోరుకుంటానండి
ఉమ్
పదకొండు ప్రదక్షిణాలు చేయాలన్ మా అన్నయ్య ఎప్పుడు అక్కడికి తీసుకెళ్ళిన పదకొండు ప్రదక్షిణాలు చేపిస్తాడండి అసల్కి అక్కడ ఆనవాయితీ ఎలా అంటే ఒక ఒక అంటే ఎలా అంటే ఫష్ టు కోరు కోరుకుని ఒక ప్రదక్షిణం చేయాలి అది చాలా పెద్దది ఎంత పదకొండు ప్రదక్షిణలు చేసేసరికి గంట అవుతది ఎగ్జాక్ట్ గా అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ మినిట్స్ పడుతది ప క్క
అ
అవునండి అయితే ఇప్పుడు కోరు కోరుకున్న ఒక ప్రదక్షిణం చేయాలి కదా మళ్ళీ ఇంటికెళ్ళిపెయి ఆ కోరిక నెరవేర్ నెరవేరాక అప్పుడు వచ్చి పదకొండో ప్రదక్షిణలు చేయాలే అదే అక్కడ ఉన్న ఇది ఫాలో అవుతార్ రూల్ కానీ మా అన్నయ్య మాత్రం అలాంటిది ఏమి ఉండదు ముందే పదకొండు ప్రదక్షిణాలు చేపిచ్చేస్తాడు ఎప్పుడేళ్నా పదకొండు ప్రదక్షిణాలు చేస్తాడు మంచిది అని
ఉహ్మ్మ్మ్
ఉమ్
మొన్న మాకు తెలిసిన అంకులోళ్ళు కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్ళారంటండి
అవునా
ఉమ్ బాగుందంట అండి
ఉమ్ బాగుంటది
ఈసారి మేము కూడా ఎప్పుడైనా వస్ ఏల్తామ్లేండి
హ్మ్మ్ ఎళ్ళండి అందరు మీ మీ వాళ్ళందరు కలిసి మీ రూమ్ లో వాళ్ళందరు కల్సి
ఆ చూస్తామండి
ఉమ్ మీరు తిరుగుతారా అండి బయట
ఆ మేము అంటా మేము ఎక్కువ తిరగామండి
ఎందుకండి
అంటే మా ఇంట్లో వాళ్ళు పంపించరండి అందుకే నా వల్ళ మా వొళ్ళు రారు మేమెక్కడికెళ్ళం ఉమ్ అవునండి
ఎందుకండి మీ ఇంట్లో వాళ్ళు పంపిరు మిమ్మల్ని
అంతేనండి వాళ్ళు స్ట్రిక్ట్ ఎక్కడికి ఎళ్ళకూడదు అంటారు
ఆహా
ఉమ్ ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి ఓపిచ్చ మార్చడానికి
అయ్య నీన నాక్ తెలివ్వండి హ్మ్మ్
అ
ఇంకేంటండి ఏం తిన్నారు
మాకు ఈరోజు ములక్కాయ పెట్టారండి మీరు ఎం తీన్నారు
నేను చపాతి తిన్నా అండి డైట్ మెయింటైన్ చేస్తున్నా అండి అంటే మధ్య కొంచెం అవ్వలేదండి అవ్వడానికే ఇంకా స్టార్ట్ చేసా
హ్మ్మ్
అంటే బాగా ఈ మధ్య రోజు అంటే ఏమంటారు ఎక్కువ గ తినేసి లావైపోతున్నాను ఇంటికెళ్ళి
హ్మ్మ్
అందుకే ఇప్పుడు హాస్టల్ కోచ్చాను కదా కొంచెం ఆ సన్నంగా అవుదామని
మ్మ్మ్ మరి డైట్ టని కొంచెం తనమాకండి కల్ పడిపోతారు
ఆ లేదండి అంటే సరిపడా తింటాను కానీ ఎక్కువ ఓవర్గా తినకుండా ఓకే ఓకే ఓకేగా తింటా మ్ కడుపు నిండే దాకా
ఆ
ఆకాశంలో ఏదో బెలూన్ లాగా ఉందండి మా దగ్ గ్గర అదేంటో తెలియట్లేదండి
మూనేమోనండి
అవునండి నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను తెలుసా అండి అదేంటి అలా ఉంది అండి మీకేమైనా తెలుసా
అంటే మా దగ్గర మూన్ కొంచెం రెడ్ గా ఉందండి మీ దగ్ గ్గర ఎలా ఉంది అండి
ఏమనన్ ఫస్ట్ నాకు మేఘ ళ్ళో చిన్నది కనిపించిందండి అదేంటిది ఏంటని అప్పటినుంచి చూస్తున్న ప్పనుంచి అది పెద్దగ పెద్దగా పెద్దగ పెద్దగా వచ్చింది అదే ఒక బెలూన్ ఉంటది ఈ హైదరాబాద్ లో ఒకటి ఏదో సం థింగ్ ఎయిర్ బెలూన్ లాంటిది ఒకటి ఉంటది అదేమో అని ఒక సెకండ్ అనుకున్నా కానీ దాన్ని చూసే కొద్దీ కొంచెం పెద్దగా పెద్దగా అవుతుంది చందమామా అనుకున్నానండి
అవునండి
అవునా
ఆ
మ్ హు
ేంటండి స్కిన్ కేర్ ఏం చేయట్లేదండి స్కిన్ కేెర్ మ
స్కిన్ కేర్ అంటే ఈ మధ్య ఒక సన్ స్క్రీన్ వాడుతున్నానండి ధర్మాకో అని అది ఓన్లీ బయ టికెళ్ళినప్పుడే రాసుకుంటున్నా రోజు ఏం రాసుకోవట్లేదు ఏమో ఏం తెలియట్లే గదా అ అంటే ఇప్పుడు ఏమైనా వాడాలంటే ఒక మూడు నెల్ల వరకు రిజల్ట్ తెలియట్లేదండి
అవునండి
చూడాలి మరి ఎంత వరకు అవుతదో అని
ఉమ్
హ్మ్మ్ స్కిన్ కేర్ అంటే గుర్తొచ్చింది ఆ చెప్తానండి పక్కగా ఆస్ అంటే నాకు వైట్ హెడ్స్ ఉంటాయండి బాగా మొహం మీద దాని కోసమని ఈ మధ్యనే నేను ఇంతకు ముందు ఒకటి స్ట్రిప్స్ లాంటివాని ఉంటాయి తెల్సా మీ కు అవి ముక్కు మీద పెట్టుకొని ముక్కు మీ
ముక్కు మీద పెట్టుకొని తీయాలండి కొద్దిసేపు పోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోయాక
హ్మ్
అప్పుడు వస్తాయ్ కానీ అదేంటంటే సగం వస్తుంది సగం రాట్లేదు అందుకనే ఇప్పుడు చార్కోల్ ఫేస్ మాస్క్ అని మొహంమంతా రాసుకోవాలి అది బాగా అంటుకుపోద్ది అద్ తీసినప్పుడు వస్తదేమో అని
ఆహా అవునండి
ఆ సరేనండి అయితే నాకు వేరే పని ఉంది నేన్ మళ్ళీ చేస్తా బాయ్
బాయ్ అండి